హ
హలో
హాయ్ ఎలా ఉన్నారు
బాగున్నాను నువ్వెలా ఉన్నావు
నేను కూడా బాగున్నాను నాకు ఒక సహాయం కావాలి
చెప్పు ఏమైంది
నేను ఆన్లైన్ లో ఒక మొబైల్ కొనాలని అనుకుంటున్నాను
బాగుంది ఏ వెబ్సైట్ లో కొనాలని అనుకుంటున్నావు
ఆ ఇంకా నిర్ణయించలేదు ఏది మంచిదో చెప్పు
నువ్వు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో చూడవచ్చు
ఇక్కడ ధరలు తక్కువగా ఉంటాయా
అవును చాలా చాలా సార్లు మంచి ఆఫర్లు ఉంటాయి
ఆ డిస్కౌంట్ కూడా ఉంటుందా
అవును ప్రత్యేకంగా ఫెస్టివల్ టైమ్లో పెద్ద డిస్కౌంట్ ఉంటుంది
అయితే సామ్సంగ్ లేదా జి జియామి మొబైల్ చూడొచ్చు
వాటి ధర ఎంత ఉంటాయి
సుమారు పన్నెండు వేల నుండి పద్దెనిమిది వేల వరకు ఉంటుంది
నా బడ్జెట్ పదిహేను వేలు
ఆ బడ్జెట్ లో మంచి మొబైల్ దొరుకుతుంది
ఆన్లైన్లో కొనడం సేఫేగా సేఫ్గా ఉంటుందా
అవును రేటింగ్స్ మరియు రివ్యూలు చూసి కొనాలి
రివ్యూలు ఎలా చూడాలి
ప్రొడక్ట్ పేజీలో కస్టమర్ల కామెంట్స్ ఉంటాయి
సరే నేను ముందు వాటిని చదువుతాను
అది మంచి ఐడియా
డెలివరీకి ఎంత సమయం పడుతుంది
నుంచి ఐదు రోజులు పడుతుంది
ఫ్రీ డెలివరీ ఉంటుందా
కొన్నిసార్లు ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది
చిల్డ్రన్ తో ఎలా చదవాలి
ఆన్లైన్ పేమెంట్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ చేయొచ్చు
క్యాష్ ఆన్ డెలివరీ ఆ అంటే ఏంటి
ప్రొడక్ట్ వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వడం
ఆహా అది బాగుంది
అవును చాలా మంది అదే ఉపయోగిస్తారు
నేను ఇప్పుడు మొబైల్ చేస్తాను
సరే మంచి మోడల్ ఎంచుకో
కొనుగోలు చేసిన తర్వాత నీకు చెబుతాను
నాకు కూడా చూపించు
తప్పకుండా చూపిస్తాను
నేను ఆన్లైన్లో షా పింగ్ చేయాలనుకున్నా హలో
నిజంగా ఏం కొనాలె కొనా కొనాలి అనుకుంటున్నావ్
ఓ కొత్త మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నాను
బాగుంది ఏ బ్రాండ్ తీసుకోవాలని అనుకుంటున్నావ్
ఇంకా నిర్ణయించలేదు
ఊ ఓ సామసంగ్ లేదా జేమోయి ఫోన్లు చూడ్ చూడవచ్చు
ఆ బ్రాండ్ బాగుంటాయా
అవును అవి మంచి ఫీచర్లతో ఫీచర్లతో ఉంటాయి
ఏ వెబ్సైట్ లో కొనాలి
నువ్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో చూడవచ్చు
అక్కడ ధరలు తక్కువగా ఉంటాయా
హా అవును చా హాలు మంచి డిస్కౌంట్ ఉంటాయి హలో హలో హలో హలో
షాప్ లో కూ ఉంటయా
హలో
హలో హలో
ఆ
ఆఫర్లు కూడా ఉంటాయా
నా బడ్జెట్ పదిహే పదిహేను వేలు
ఆ బజెట్ ప్లస్ ఫోనూ దొరుకుతుంది
మంచి కెమెరా కూడా ఉండాలి
అప్పుడు కెమెరా స్పెసిఫికేషన్స్ కూడా చూడాలి
బ్యాటరీ కూడా బాగుండాలి
అవును ఎక్కువ బ్యాటరీ ఉంటే మంచిది
రివ్యూలు చూడాలా
ఖచ్చితంగా చూడాలి
రివ్యూలు ఎందుకు చూడాలి
ఎందుకంటే కస్టమర్లు తమ అనుభవం చెప్తారు
ఆ ఉహూ ఇది మంచి ఐడియా ఎ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటే మంచిదా
అవును ఎక్కువ రేటింగ్ ఉంటే మంచి ప్రోడక్ట్ అవుతుంది
రోజు ఎంత టైం పడుతుంది నమాజు సౌండ్ హలో నమాజ్ సౌండ్ ఫ్రీ డెలివరీ ఉంటుందా అజా మల్ల చెల్లింపు ఎలా చేయాలి
ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు
ఆప్షన్ ఉందా ఆ ఆరు మకులక్క
అవును క్యాష్ డెలివరీ
ఉ
దానికి కొట్టు
అల్లా అక్బర్ క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఏంటి
వస్తువు వచ్చిన తర్వాత డబ్బు ఇవ్వడం
అది చాలా సేఫ్ గా ఉంటాయి
అవును చాలా మంది అదే ఎంచుకుంటారు
ఎప్పుడు వెబ్సైట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను అల్లాకు అక్బర్
సరే మేం
ఇక్కడ చాలా మోడల్స్ కనిపిస్తున్నాయి అల్లాకు అక్బర్
వాటిలో మంచి ఫ్యూచర్ ఉంది ఆ
నాకు ఒక మంచి మెడల్ ఇవ్వండి మోడల్ నచ్చిది
దానికి రేటింగ్ ఎంతుంది
అల్లాకు అక్బర్ నాలుగు పాయింట్ ఫైవ్ స్టార్ ఉంది అల్లాకు అక్బర్ సరే నేను ఇప్పుడే ఆర్దర్ చేస్తాను
బాగుంది త్వరలో వస్తుంది
వచ్చిన తర్వాత నీకు చూపిస్తాను
ఖచ్చితంగా చూపించు
ఈ సలహా చాలా ఉపయోగపడింది
సారం థ్యాంక్ యూ అ
డోర్ సౌండ్ మొత్తానికి
మొబైల్ ఎందుకు కొనుక్కోవాల అనుకుంటున్నావు
హలో
ఇప్పుడు మొబైల్ ఎందుకు కొనుక్కోవాల అనుకుంటున్నావు
దగ్గు సౌండ్ కావాలి ప్రాజెక్ట్ చేయడానికి
ఉ హు
ఈ రోజు పార్క్ చాలా అంద్ అందంగా ఉంది
బనబ
ఉహు
బోర్
ఆ ఆప్షన్స్ కూడా మంచివి చూసు దాంట్లో యాప్ లో
ఆ సెట్టింగ్స్ లో వెళ్ళి
సరే ను షాపింగ్ ఆన్లైన్ లో షాపింగ్ చేసుకో ఓకే బాయ్